హలో
హలో
ఆ చెప్
హాయ్ అండి
ఆ ఆ తిన్నామండి
ఏం చేస్తుర్రు
ఏం లేదు నిద్ర పోవడానికి చూస్తున్నాం
అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నానండి రాముడు ఎందుకు అన్ తమ్ మూడు యుగాల అయినా కూడా రాము ఎందుకంత ప్రఖ్యాతి మర్చిపోలేకపోతుంది జనాలు రాముడు అంతా గొప్ గోప్పవాడు అవడానికి కారణం ఏమైంటుంది అంటారు
ఓ ఆ ధర్ముని ఆ ఆ ధర్మం పట్ల ఓడు ధర్మ ఎకపతినివాతుడు అని తండ్రి మాట జవా దాటడు అని ఇవి అన్ని అని అంటారు కదా మేడం అంత పేరు ప్రఖ్యాతి కానికంటే అందు కోసం అని నేను అనుకున్ పుటున
ధర్మాంగా నడిచిండు కాబట్టి అయితే రామాయణం రాముడు అంత అంత గొప్పవాడు అయిండు కా కదా రామాయణ మనకి చాలా నేర్పు ఇప్పుడు కాదండి రాము అన్న తమ్ములంటే ఎలా ఉండాలి అనేది భార్యాభర్తలంటే ఎలా ఉండాలి అనేది అ ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఎలా మాట
ఆ ఆ తండ్రి తండ్రి ఆ అవును మేడమ్ డం తండ్రి మాట ఇచ్చిన తర్వాత తండ్రి స్వర్గస్థులు అయినంక కూడా అందరు అన్నారు అప్పుడు మీ మాట తీసుకు కన్న తండ్రే పోయినాంక ఇంకా ఇం ఇంకెందుకు అనవ చిందేడెమో అప్పుడు మీరు అయోధ్య కి రండి పరిపాలన చేయండి మీరు ఆకలి లేక మేము అల్లాడిపోతున్నామంటే తండ్రి పోయిన మాట ఇచ్చిన మాటకు నేను జవదాట అని ఆ అట్ల కూడంగా మాటకు కట్టుబడిండు అప్పుడు అందరూ కౌసల్య కావ కైక్య, సుమిత్ర అయోధ్య ప్రజలు ప్రతి ఒ అందరు వేడుకున్నారు అప్పుడు దా దశరత మ రాజు స్వర్గస్తులు అయిపోయినంక వాళ్ళ తల్లిదండ్రుల తల్లిలో ముగ్గురిని చూసి బాధపడి ఆ వద్దు కుమార రావాలి రావాలి అంటే కూడా ఆయన వెళ్ళలేదు కదమ్మా
ఆ మాట ఇచ్చిన మాట మనిషి
ఆ మనిషి లేకున్నా ఆ ఇప్పట్లో ఇప్పుడు మనం మనం మనమైనా కూడా ఓట్లు ప్రామిసులు, గ్రీమిసులు అంటే లోపట ఒకటనుకొని బయటకి ఒకటి అంటున్నాము లోపల అన్నదే నిజమని అనుకుంటున్నారు మేడం
అవును అందుకే రాముడు అంత గొప్పవాడు అయ్యాడు
హ
అందులో రామాయణం మన మనకి చాలా ధర్మాన్ని నేర్ పిస్తుంది మనం కూడా రామాయణంని మన పిల్లలకి నేర్పిస్తే రాముడు అలా ఉండేవాడు కాబట్టి మనం ఇలా ధర్మాన్ని పట్టుకొని నడిపించగలిగితే మనం గుడంగా ఒక యు ఒక యుగం కాకపోయినా ఒక తరం కన్నా మన గుర్తుండగలుగుతామేమో అని నా అభిప్రాయం కదా
ఏరు ఏం గుర్తుంటాం మేడం ఏ అది అంత రాముడు అంటారు మీరు వన్ పర్సెంట్ కూడా ఎవ్వరు వినరు మేడం అంటే చెప్పడంలో మన త మన ప్రయత్నంలో తప్పలేదు కాపోతే అంత ధర్మంగా అంత న్యాయంగా అంత మాట కట్టుబడి ఉండే రోజుల్ లేవు అనుకుంటున్నా మేడమ్ ఆయన ఉన్న ప్రదేశం న నిలబడి ఆయన ప్ర కతీ కాసిన్ డో
ఐనా మూడు యుగాలు మూడు యుగాలైనా గూడా ఇంకా నాలుగు యు గాలు అయినా కూడా ఇంకా ఆయనను కొలుస్తున్నామ్ సేమ్ రాముడు అంటే ఇట్లా ఉండాలి అని ఇప్పటికి గూడా ఇంకొక్క రామా అని అంటే అదొక రకమైన ఇది ఉంటది కదా కనీసం అందులో ఒక ఐదో వంతు మన మన జనరేషన్కి మనం చెప్పగల్గితే కనీసం ఒక తరమన్న వ ఒక తరం అంటే ఒక యాభై సంవత్సరాలన్నా వీళ్ళు గుర్తుండేటట్టు ఉండగల్గుతామేమో అంతా ధర్మంగా నడిస్తే అలా ట్రై చేయగల్గుతామన్టావా ట్రై చేస్తామా అట్లా
లేదు మేడం చెయ్యలేము నువ్వు జేసిన అదుటుల్లో అ అదుట్ ఎదుటి వార్ ని మీరు ట్రై చేస్తారేమో మీరు చేస్తారమో ఎదుటి వాళ్ళు మీలాగానే ఉంటారని గ్యారెంటీ ఉందా మేడమ్ ఉండరు అసలు చెప్తే వినిపించ్ లేదు లేద్ మేడమ్ వంద మంది కాదు ఇప్పుడు భ భగవత్గీత క్లాస్ గాని రామాయణం గాని నువ్వు గుడి మీద చెప్పు ఎంత మంది అటెండ్ అయితారో చూడండి మేడమ్ ఒకసారి
రారు అదే సినిమా కైతే హాల్ నిన్ డా ఉంటారు
సినిమాకెందుకు మేడం పార్టీ ఉన్నదానండి ఆ అడా మందు బర్త్ డే పార్టీన్ గవచ్చు ఇంకేదన్నా సంగీత్ పార్టీ అను ఇంకే ఏ మ్ అది ఇది మేడమ్ పసుపులు పూసుకునుడు హల్దీ పల్ టను ఆ పార్టీకి రంగురంగ్ గు చీరల్ కట్టుకోని మరి ఆర్ డళ్ళైనా మొగోళ్ళైనా ఆ పార్టీకి వెల్లెంతా ర్ నువ్వు పదే నిమిషాలు రమ్మను మేడం ఒక టైము వాళ్ళ ప్రజలకే సంబంధించిన మీక్ మీరే కేటాయించుకోని ఒక పది మినిట్ పది నిమిషాల్ రమ్మను ఎంత ఎత్తునోస్తారో ఈ పార్టీకి వ మనం టైం చెప్తే దానికన్నా పార్టీ కన్నా ముందుగాని హామ్ మ్ మగ్ మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వస్తారు ఏదో కొంత అప్పట్లో ఉండొచ్చు పెద్ద మనుషుల్ అలాంటి ఉన్నోళ్ళు వాళ్ళు రామాయణ మహాభారతాన్కి వినడానికి వింటారు వాళ్ళకు పో ఇద్ ఇది ఏది మేడం ఫోన్లు టీవీలు అవి ఎక్కువ వాళ్ళు ఉ టచ్ లేద్ కాబట్టి వాళ్ళోస్తారు మేడం మీరు అన్నది ఏదో పిల్లలు యూత్ ఇళ్ళందరూ రారని నా అభిప్రాయం మేడం
అంటే ఒక ఆ ఆధ్యాత్మికంగా క్లాస్ స్ లాగా కాకుండా మామూల్గా క్లాస్ లాగా చెప్పినా కూడాన్గా రారంటార్ కదా
ఆహా రావచ్చు పూర్తిగా రారు అసల్ ఎవరే లేరని ఎట్ల చెప్తాం మేడం తక్ క్కువ సంఖ్యలో రావచ్చు అని నా అభిప్రాయం మేడం ఆ వచ్చిన కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండది
చమ్ తప్
ఆ అవును మనం మనం ఆ మీరు అన్నది కరెక్టే మేడం మనం పది మందిక్ చెప్ దాన్లో ఇద్దరోచ్చిన జాల్ మేడమ్
అదేగదా అట్లానే మన జనరేషన్ని ఆధ్యాత్
ఇంట్రెస్ట్ లేని వాళ్ళను ఎందుకు పట్టుకొని వేలాడాల మేడమ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకే చెప్పుకొని చూస్కొని ఈ ఏదో మనము రామనో కృష్ణనో ఏదొకటి అనుకుంటా రాముడు లాంటి కొడుకు లక్ష్మ భరత శత అదేంది మేడం ల క్ష్మ రామలక్ష్మి లాంటి అన్నదమ్ములు రాముడు లాంటి కొడుకు ఆ రాము లాంటి భర్త ఎవరుని చూసినా రాముడు రాముడు అమ్మ రాముడు మంచి బాలుడు అన్ని చిన్నప్పుడే పిల్లలు కు రాముడు మంచి బాలుడు డండి ఒకటి అదే ఏ దేవతలు కానీ ఏది కానీ ఎవరన్న పిల్లలు కూడా నీ అంటడా రాముడు మంచి బాలుడు లేకుంన్నాడా అని అంటారు కొడ్ సతలజ ఏ ఇదే కృష్ణుని కూడా గుర్తు చేస్తారు మేడం ఎట్లంటే పిల్లలు కొంటే చేతాలు చేస్తే కొంటే కృష్ణుడు అని గిర్తు చేస్తరు
అవును అదే అలా అలా ఆ ఆధ్యాత్మికం వైపు నడిపించలేమంటారా నడు
ప్రయత్నం చేయ ఆ లే ఫిఫ్టీ ఫి ఫిఫ్టీ హా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు మేడం ప్రయత్నం చేయ్యాలె ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండచ్చు మొత్తం లేదని చెప్ పోనీకలేదు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఆట్టటైతుంది మేడం ఎందుకు ఏమో భ క్తి భక్తి ప్రవచనాలు ఆ ఆ ఇంటుర్రు మేడం ఇప్పుడు ప్రవచనాలు చాగంటి ప్రవచనాలు గానీ ఈ ఇగ గరి కపాటి ప్రవచనాలు గాని ఆ కొన్ని గొన్ చాగంటి చెప్పేది ఆ ఉన్నారు ఉన్నారు ఉన్నారు మేడం ఇంకా మీడియం సైజుగా మ మ మధ్య రకంగాన ఫార్టీ థర్టీ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కొంచెం ఉన్నారు ఆ అట్లా చిన్న పిల్లలు గూ టంగా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సిక్స్ నైటీన్ ట్వంటీ ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా చెప్తే ఇనే పిల్లలు గూడా ఉన్నారు మేడం కొంతమంది లేరు అని అంటలేదు కొంతమంది తేనుండి వెంత ఎందుకు మ టెన్ టెన్ ఇయర్స్ పాప గాని బాబు గాని తీసుకుని వాళ్ళకి ఒక మాట చెప్పలేము అసలు మనం అట్లా గూడా ఉన్నారు ఇలా జొప్పలేము అట్లా అట్లా యా అట్లే
చగలిగితే ఇలాంటి రామరాజ్యాన్ని మ మళ్ళీ తేవాగలుగుతాం తేగలుగుతామేమో
ఆ అవును మేడం ఈ గుడిలా గాని ఎనో ఒక్కొక్క ప్రదేశం తీసుకొని కావచ్చు, ఒక వారము నెలలో త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక డేట్ వైజుగానో, ఒక వీక్ లోనో అట్లా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇట్లా కేటాయించుకొని అందరికి లేకుంటే ఒకరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక ఇళ్ళు గుడి కంటే, దూరము టైం కేటాయించినట్లాయితే ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఒకరి ఇంటిలో అట్లా అనుకుని, మాట్లాడుకుందాం పాద ఇదే చెప్పుకుందాము అని ఏ ప్రయత్నం కూడాంగ చెయొచ్చు అనుకుంటున్నాం మేడం కొన్ని ఊర్లలో ఒకోక్ కో వీకు భజన్ జేస్తారు మేడం.
ఆ భజన జేయటం బన్వన్ లా పారా లేదండి పా పారాయణము భగవద్గీత పారాయణము లలిత సహస్రనామ పారాయణం
ఆ ఈ టైమ్ మనం ఇప్పుడు ఎయిట్ టు ఎయిట్ థర్టీ టు టెన్ వరకు ఆ
ఇలాంటి పారాయణాలు చేయటం వల్ల ఉమ్ పారాయణాలు చేస్తూ స్టార్ట్ చేసి అంటే ఒక్కొక్కరు అంటే ఒక సంవత్సరం ఒక ఇద్దరు ముగ్గురే రావచ్చు, మళ్ళీ తరువాత సంవత్సరం అన్న ఒక ఒక్కరన్నా ఇద్దరన్నా పెరుగుతారు కదా పెరగలుగుతారు కదా అట్లా పారాయణాలు స్టార్ట్ చేసుకుంటూ మనము భక్తి మార్ ఇప్పుడు నడిపిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నానండి నా అభిప్రాయం మరి ఏమంటారు అట్లా సక్సెస్ అవుతామ
ఆహ్ చేయొచ్చు మేడం అది ఈ ప్రయత్నము ఆ హౌస్ వైఫ్ కానీ వాళ్ళ పర్మిషన్లు తీసుకొని ఎట్లా అంటే ఆ ఎయిట్ టు ఎయిట్ టు ఆహ్ టెన్ లోపు ఇట్లా ఒకటి ఇది ప్రజ అందరికి వీళ్ళు ఆ పలానా వీక్ ఒక వారము గానీ ఒక నెలలో ఒక డేట్
తది కదా ఆ మధ్యాహ్నం అందరికీ పనులు అయిపోయిన తర్వాత భర్తలు ఎక్కువ వాళ్ళు పండ్ల మీద వాళ్ళు వే
మధ్యాహ్నం అంటే అందరు ఇంటికాడ ఉండ ఒ కొన్ని కొన్ని టైమ్లా వీలు కాదు కదా మేడం. ఈ ఏ టుటే ఇట్లా ఒక అర్ధ గంట గంట తీసుకొని ఒకరింట్లో అట్లా గిదిజప్ కుందాం ఇది ఉండవు అట్లా ఇట్లా స్టార్ట్ చేస్తే ఆ ఒ ఆ ఆయినా సరే ఆట్ల కుడా ఒక టాఫిక్ ఒక ఈరోజు మంచి ఆ అట్లా బాగుంటది కూడా ఇప్పుడు డ్వా గ్రూప్ కు మీటింగ్లకు అటెండ్ ఐతిరి కదా మేడం ఆ చెయ్యాలని ఇదొక మార్పు తీసుకురావచ్చు అనుకుంటున్నా మేడం.
దాంట్లో ఒక ఇరవై నాలుగు మండలంలో ఒక ఆ ఫ్ నవరు దేవుడికి మనకు దేవు నాలుగు గంటలచ్చ ఒక జీ
ఇరవై నాలుగు గంటలు దేవుడు ఇస్తే హల్ఫన్హౌర్ వీక్ కు ఇయ్యడానికి సిద్దం లేం మేడం
మన ఆలోచనలు మార్చుక్ కొని మనము వాటి ఎమ్ లా ఒక అర్ధగంట వారంలో ఒక అర్ధగంట దేవుడి కోసం కేటాయించాలని నా అభిప్రాయం కేటాయిద్దాముగా
ఆ కేట అయిద్దాం మేడం మీరు ఆ సండే సండే చూసారు కదా మేడం సండే సండే క్రిస్టియన్స్ ఎతె ఎంత బాగా చేసుకుంటారు మేడం
అవును ఒక గ్రూప్ గా క్రియేట్ అయి మానం ఒక పారాయణం చేద్దాం
సరే మేడం సరే మేడం చేద్దాం మేడం ఆ ఆ థ్యాంక్యూ మేడం